హలో చెప్పరా ఏం చేస్తున్నావు
ఏం చేయలేదురా నువ్వు
నేనుం చేయట్లేదు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది నిద్ర పట్
మీకు వర్ష పడతొంద హలో హలో హలో
ఆ
పంపిస్తాం దా
ఆ అయితుంది
అ తనా మీకు
ఆ ఫుల్ వర్సం బడ్
ఫోన్ లే ఏం నిద్ర పోకున్నా హలో ఏం నిద్రపోకున్నా
హలో
ఏమి నిద్రపోకున్నాని
ఏమో నిద్ర రాలేదు ఆర్సిపి వేచి చూసి ఇంకా అప్పుడు పడుకోలేదు నేను నిద్ద్ర రావట్లేదు
విన్న అయిందన ఆర్ సి బి
నాకు అంటే ఆర్ సి బి అని నాక ఎమి ఎంత ఇష్టమ ఉండదు సిఎస్ కె ఫన్
ఓ
నీకిష్టమా
అట్లేం లేదు ఊ ఎవరు విన్ అయితే వాళ్ళ ఫ్యాన్ నేను రూలింగ్ పార్ట్ టీ ఏదుంటే దానికి ఓట్ ఏస్తా ఉమ్ నాకు కిరికెట్ అంత పెద్ద తెలీదు అంత ఆడేది ప్పుడు రాదు
అక్కసారి నేర్చుకో బావుంటాది
ఉమ్ మా ఫ్రెండ్స్ అడిగా నేర్పిచ్చండి నాకు అంటే వాళ్ళు నువ్వు బ్యాట్ అంత కూడా లేవు నీకెందు టు బ్యాటింగ్ అని అడుగుతారు అట్లీస్ట్ బ్యాట్ తంత బరువు ఉంటే నువ్ బ్యాట్ ఎత్తగలవు బ్యా టు గన్నా తక్కువుంటావు నీకెందుకు బ్యాటింగ్ అని అంటాను ఉమ్
అయ్యో
ఊ ఏమన్నా అంటే బాల్ తో ఎత్తి కొడతారంట
ఆ
ఆ అందుకని
ఏంని నేర్చుకో నెక్స్ట్ ఐపీఎలె కి చూడు నువ్వు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్ కావాలి మనోళ్లు కదా
హైదరాబాదా
హమ్ తెలవదు కదా
హమ్ నితీష్ కుమార్ రెడ్డి
అయ్యో అవునువునువ
ఆ
ఆ ఆ ఇంకేం సంగతులు రా
ప్రీవయస్ మ్యాచ్ వల్ బాగా ఓడిపనర్లే
అవును ఓడిపోయారు కానీ బౌల్లెర్స బాగా ట్రై చేస్త సార్ లాస్ట్ వరకు గా అని ఫస్ట్ ఓపెనర్స్ కొంచెం గట్టిగా ఉంటే ఓడు అంటే అవుట్ కాకపోతే ఏం కాకపోయే మంచిగా మన వాళ్ళు విన్న ఏటోలు హమ్ ము
ఏం చేద్దాం
చెప్పాలి హమ్ ఏం చేత్తాలే ఆహ్ ఇప్పుడే తిన్న మ్యాచ్కు ముందే తీనే స్టార్ట్ చేశాం
లే మ్యాచ్ చూడ్డానికి ఎనర్జీ ఉండాలనా
ఆహ్ ఎనర్జీ కాదులే గని ఆహ్ టైంకి తిన్న
హమ్ మాకు ఏ మరిచి కొట్టుకున్నారో సగం మ్యాచ్ నుంచినే మాకు పక్క క్రాకర్స్ పెట్టేస్నారు
హామ్ అంటే ఇంగ ఇక్కడ వాళ్ళదే కదా
హమ్ అయినా పోలీసులు కంట్రోల్ చేసినారు కాబట్టి అంత మట్టుకున్నారు లేక
లేదంటే నా అమ్మో అంటే లాస్ట్ ఇయర్ అట్లా అయింది కదా ముందే అన్ని ప్రికాషన్స్ ఉంటున్నారు స్ట్యాంపేడ్ స్టాంపెడ్ లో ఐదుగురూ చనీ
ఆహ్ తొకిల్ తొకిసలా లటాలో కదా
ఆహ్ అదే
అందుకే అది ఐపిఎల్ మ్యాచ్కేనా
ఆహ్ ఐపిఎల్ లో వీళ్ళే కప్పు విన్ అయితే ర్యాలీలాగా చేసినారు కదా
హమ్ ముందు కూడా వీళ్ళేనా
టూ తౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా వీళ్ళే ఇది సెకండ్ కప్పు వాళ్ళకి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
ఆహ్
టూ తౌసండ్ ఫోర్
ట్వంటీ ఫోరు మరి ఎవరు అహ పంజాబు ట్వంటీ త్రీ సిఎస్కే
ఆహ ట్వంటీ త్రీ సియస్కె హైదరాబాద్ ఎబుడ్ రాలేదా
స్టీన్లో వచ్చిం
ఓయమ్మా
ఆహ్ ఈసారి కూడా మంచి వత్తే ఆర్సిబికి ఎస్సారెచ్ కి ఉంటదనుకుంటే మొన్న ఎలిమినేట్ అయ్యారు
బాగా ఆడింటే బాగుండ్ ఏం చేస్థాన్నావ్ -
హలో
ఏం చేస్తాన్నావు
ఆ వేరే ఫోన్ ఒత్తే కట్ చేసిన మాఫీసామె చేస్తుంది ఎందుకొ మాఫీ సామ ఎందుకొ చేసింది
ఆ ఏం ఈ టైమ్ లో
ఆ నిద్ర పోవలేదు కావచ్చు మ్యా న్నాయని చూస్తాం అని చెప్పడానికి చేసిందనుకుంటా
ఉహూ చూసేవాళ్ళని చూసారా అని ఎలా అడుగుతారు సార్ మ్ ఎమ్మొ అట్లఅట్లగే అయిపోయింది మా అ ఇంగ ఇల్తట్ కొలేం
అమ్మో రేపు పోయింతర్వాత ఇగ మేం బ రించలేం
ఆ ఆఫీల్లోనే ఉంట వాళ్ళదోస్తే
ఉ మా ము నా నా పక్కన వాళ్ళు మొత్తం వాళ్ళే ఆర్సిబి ఫ్యాన్సే
మొత్తం మా ఆఫీస్సోల్లంత కూడా
నన్ను రేపు గంధర గోలం చేస్ స్తరు వీళ్ళందరు కలిసి రోస్ట్ చేసి వడేస్తరు నేను ఓడిపోతాన అని చెప్పొచ్చిన మొన్న
అ
ఇంకేం విశేశాలు
వల్ల ఎలా ఉంది ఆఫీస్
బానే ఉంది ఇప్పుడు వరకైతే
ఉమ్ ఫ్రెండ్స్ అయినారా
ఆ అయినారు
మంచిగున్నరా
ఆ మంచిగానే ఉన్నారు
మాఅక్క ఎట్లుంది
ఆమ నేను అంతటచ్చం అటు పొయింతరాత బ్రేకప్
ఈడ పాచప్పు ఆడ బ్రేకప్పా
ఓన్లీ ఏంటిది క్యాబ్ లో వచ్చేటప్పుడు పోయేటప్పుడే ఆమా అంటే కొంచెం వింతగా చే సిద్ది ఆడికి పోయిన్ తర్వాత
మ్మ్ అంతే లే కొంతమంది.
మ్ అదే ఇంకా నేను ఏదో మాట్లాడాలని మాట్లాడుతా ఆ మాటలకి ఇంకా నేను ఇంకా ప్చ్ ఏం చెప్పినా ఆమ అవన్నిటిని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి అది చేస్తుంది. అందుకనే మి షేర్ చేసుకోకపోతే బెటర్ కదా అనీ మ్మ్ ఏదో మాట్లాడే వరకు మాట్లాడితే అయిపోతాది
మ్మ్ ఏమంటే ఏమనుంటే పోయా
ఆ
ఏమి అంటే ఏమి అంటే పోయే అంటున్నా.
అర్ధం కాలేదు.
వాళ్ళు మాట్లాడినప్పుడు హలో అంటే హలో అంటే అయిపో
అంతే అంతే మ్మ్ మళ్ళీ ఫీల్ అయితది నా మీద్నే మళ్ళీ ఫీల్ అయితది అందరితో బానే ఉం టది మళ్ళీ వాళ్ళ అన్నయ్య నీ మంచిగనే ఫ్రెండ్ అంటే జోక్ గా తీసుకుంటది నా పక్కన మాను నేనూ అటు ఇ టు ఆమే మధ్యలోలే మేమిద్దరం అం అమ్ము మళ్ళీ మీరు నన్ను అది చేస్తున్నారు మీరే ఇరికిస్తున్నారు అని అంటది అందుకని నేను ఎక్కువ తక్కువ ఏమి ఇంటర్ఫియర్ కావట్లే ఆమ ఆమే మ్యాటర్స్ ఇట్ల జోక్ గా అయిన గాని
అంతే లే నేను అదే అంటున్నా ఆ పిల్ల ఏమని మాట్లాడితే, నువ్వు ఏమని మాట్లాడు లేకుంటే మాట్లాడొద్దు అంతే కదా. మ్మ్ ఫుడ్డు బాగా చేస్తాన్నం పీజీలో
చీ బాగుండట్లేదు చేంజ్ చేయాలి అంటే ఆ చుద్దాం
ఆ హా ఫుట్ కోసమేన ఫెసిలిటీస్ బాగున్నాయా?
ఫెసిలిటీస్ కూడా ఏం బాలేవు
రెంట్లు మాత్రం మంచిగ తీసుకుంట్రూ
సేమ్ మళ్ళీ లగ్జరీ ఉన్నట్టు రెంట్లు తీసుకున్నడం.
ఆ ఆడ చూస్తే లెగ్జరి ఉండదు ఎవరికైన చెప్పుకోవడానికి గూ డా
ఎవరైనా చూతేనే అవుతారు ఇంత కాదు ఇంత ఇంత పెట్టి ఓ మళ్ళీ ఉన్నంటే ఓడిండదు ఎవరనా చతేనే అవుతారు
తంగనవత
అ ఏం సంగతే
ఏం చేస్తాను మీరు రూమ్లో వాళ్ళు
మా రూమ్ లో వాళ్ళు నిద్ర అవుతున్నారు
వళద్ర ఓతండరా ఆ సరేలే మళ చేస్తా ఉండు
ఉ సరేలే బాయ్
బాయ్ బాయ్
బాయ్ బాయ్